హలోండి గుడ్ ఆఫ్టర్నూన్
గుడ్ ఆఫ్టర్నూన్ అండి బాగున్నారా అండి
బాగున్నావా అండి మీరు కూడా బాగున్నారా
బాను అండి
ఏం చేస్తున్నారాండి
ఇప్పుడు టీవీ చూస్తున్నానండి
అవునా ఎట్లుందండి మరి ఇంట్లోనే ఉన్నారా టీవీ చూస్తున్నారా బయటికి వెళ్ళేటట్టు ఉందా వాతావరణం
లేదండి బాగా ఎండలు మండి పడతాను బయటికెల్ తే ఎండని చూస్ తె కళ్ళు మండుతానయి పోగల వచ్చినట్టు అయితే నన్నను చూడలేక ను వాన కాలంలో బాగా ఉన్నాయండి కారులు
ఇప్ప నుంచి వడగాలులు స్టార్ట్ అయినయండి మీకు దగ్గరా
ఆ బాగున్నాయి మా సైడ్ అండి వడగాలు లు ఏప్రిల్లా కొట్టే ఎండలు ఇప్పుడే మార్చిలొ నే కొడతాండయి
అవునా అంటే ఇంట్లోనే ఉంటుున్నారు ఇక బయట టికి ఎళ్లట్లేదు ఇగ
హ బయటికి వెళ్ళకుండా ఉన్నదండి బయట పోతనే కాళ్ళు మండుతానయి బకిట్లా నీళ్లు చూస్తే వేడి నీళ్ళ లెక్క హీట్ అయిపోతానయి
అవునా అండి
అంత బాగా ఎండ ఉంది ఫుల్ ఎండలు ఉన్నాయండి ఈ సంవత్సరం ఎందుకొ
అవునా మరి ఇప్పుడు మరి ఇంట్లో ఉడుకొస్తున్ కరెంట్ ఉందా అండి మరి
కరెంట్ ఉన్నదండి
ఓకే మరి వేడి చేస్టాంది కదా మరి చల్లదానికి ఏమన్నా చేసుకుంటా అంటారా
బాగా వేడి అంటె కూలర్లు పెట్టుకుంటామండి బాగా రెండు నెలలు తీవ్రంగా ఎండలు కొడతాయి కదా తట్టుకోలేకపోతాము కాబట్టి కూలారు ఉన్నదండి చిన్నది దానిది సరింగ పెట్టాలి అంటే ఈ సంవత్సరం పైన సంవత్సరం గడ్డి మార్చుకోవాలి
ఆహా అంటే ప్రతి సంవత్సరమట్లా గడ్డి మార్చు కొంటున్నామండి
గడ్డి మార్చుకుంటేనే చల్లగా పాత గడ్డి పెడితే చల్లగనిపీయదు గట్లా
ఉహు అంటే కొంతమంది అంటారు కదా కూలర్తో వచ్చిన గడ్డీ బాగుంటది మధ్యలా మనం తీసుకున్నదంత ఇది ఉండదు అని
కూలర్ తోటి గడ్డీ మీరన్నట్టే బాగానే ఉంటది గాని అది ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు వాడుకున్నాం ఇక తర్వాత అదంతా చెదలు పట్టిన అ అయింది కూలింగ్ అయితలేదు గాలి
ఉమ్
అయింది కాబట్టి అదంతా తీసి పక్కకేసి కూలర్ అతాను రిపేరింగ్ చేసి వతాను విలిపించి నిన్ననే బయట కూలర్ పెట్టించిన రీపేరింగ్ ఏ ఈ రోజు గడ్డి వేస్తానా అని అన్నాడు కలర్ కొంచెం వేసి కొంచెం ఖరాబ్ అయిందండి కూలర్ బాగా సమస్లు అయి
అంటే కలర్ ఇస్తా అంటా అూ మీది ప్లాస్టిక్ ఇది కాదు కదండి ఐరనా అండి
ఆయిరవన్ ఇ ప కూడా నండి ఆ తందండి
ఆహా
ఏంకి వస్తుది కదా వాటర్ లా పెట్టేసరికి
అవునవును
ఉంటది గదా ఈ ఒక్క రెండు సంవత్సరాల నన్నడుక్ తే రన్న్ ఐతది తున్నామండి
ఊహూ అంటే అంతగానం ఎండలు బాగున్నాయి అంటే ఇప్పుడు వర్షాలు కూడా ఉన్నాయని మనకి వాతావరణం చెప్తాంది కదా మీదిక్కువ అట్లా ఏం లేదా
ఆహా మా సైడ్ గిట్లా ఏం లేదు కాకపోతే హైదరాబాద్ లో వాతావరణ శాఖ చెప్పిందని టీ వీ లో కూడా న్యూస్ లో కూడా విన్నాను
ఆ
ఇక్కడయితే ఇంక పది రోజులలో ఉన్నాయని గారులు ఈదర గాలులు వాయుగుండాలు ఉన్నాయని చెప్పింది న్యూస్ లో విన్నాను
అదదే అన్నారు మరి ఏమన్నా వా మార్కులు ఏమైన్నా వచ్చినాయా మరి అట్లనే ఉన్నదా అన్నారు
పులు ఈ ప్రస్తుతానికి అయితే ఎలాంటి మార్పులు లేవు కాకపోతే ముందు ముందు వచ్చేది ఉన్నది కాబట్టి వాతావరణ శాఖ మనకు తెలియవలసింది
అబ ఒక్కొసారి నిజమైతే ఒక్కొక్కసారి కావు కదా అండి వాళ చెప్పినవి కూడా
ఆ అయితాయిండి ఎందుకంటే కొన్ని కొన్ని జిల్లాల్లో పడతాయి అంటారు కాబట్టి అదే టై లో పడతాయి పడవచ్చూ పడ గాలి ఎట వస్తే అటే పో
అనీ ఇప్పుడు అట్లా వాతావరణం వర్షాలు పడిన కూడా కొంచం భూములు వ్యవసాయం చేష్టోళ్ళకి ఇబ్బంది కదా
ఇబ్బంది అంటే మెయిన్గానైతే మామిడి ఇచ్చట్ ఇలు ఆ పూతర పిందలయితే రాలిపోతాయి మామియ తోట రాబ్ అయితే మాగా అందులో ఏ ఇది దీని గురించి వరి పొలాలు పంటలు కూడా
అదే అదే అదే అంటారు వాతావరణం ఇప్పుడు మనం మార్పు మపుల్ వస్తే మనకు అంటే ఇక మనం సిటీలో పల్లెటూరు సిటీలో ఉన్న వాళ్ళలకు ఏమ అంత పడదు కాని పల్లెటూర్లో ఉన్న వాళ్ళకు ఎఫెక్ట్ పడతుది కదా అందుకని వాతావరణంలో మార్పులు రావద్దు కదా అలా కానీ ఎందుకు వస్తేవి కూడా అర్థం కాదు కదండి
అవునండి ఎందుకంటే ఇక కొన్ని కొన్ని సందర్భాలలో మనకు చెప్పి రావు కదా
అద అదే
అర్పోలు చేర్పోలు ఎప్పుడైనా ప్రతి ఒకసారి ఉగాదికి వస్తాయ అని అంటారు వడగండ్ల వాళ్రాల వానలు వర్షాలు లవాలను అయితేయి అట్లా వస్తాయి అనాహతి ప్రకారం అట్లా జరుగుతా ఉంటాయి
ఇక మీరు బయటికి వెళ్ళట్లే అంటే మీరు ఇప్పుడు ఇంట్లో అందరు ఇంట్నే ఉంటున్నారా మరి బయటికిళ్ళి పనులు చేసుకుంటారు కదా మరి తప్ప
ఉంటానండి మా స బయటికి తిరుగుతా ఉంటాడు షాపులలా విస్తార్లు అవి సప్లై ఏం ఎందుకంటే ఇవ్వకడుతుంది అనుకుంటే మరి బ్రతుకు కుదరు ఎట్లానండి పిల్లలకు ఖర్చులు ఫీజులు తినడానికి బయట పెళ్ళిలకు ఏదైనా వెళ్ళాలన్నా ఖర్చులు ఉంటాయి కదా మనకు
అదే అదేగాని ఇప్పుడు తీవ్రంగా ఎండు ఉంది అన్నారు కదా బయట కాల్తుంది ఇట్లా అన్నారు కదా కొంచెం సాయంత్రం పూటను కొం వాతావరణం మారినక తగ్గుముఖం పడ్డాకన్నా వెళ్ళాలి కదా అన్నట్టు అంటే మరి ఏమై చేసి ఇస్తారు లా వంటకుడు మనకి ఎండ బాగున్నప్పుడు వాటర్ క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటా ఉంటాం కదా
ఆ వాటర్ ఎక్కువ తీసుకుంటాము మళ్ళీ నిమ్మరసం తీసుకుంటాము జ్యూసులు మోసాంబీలు మన తకాపో ఫైన్ పిలు మత్తే ఇంకా ఇది చేరుకు రాసాము
అవును అంటేదంటే కొన్ని జాగ్రత్తలు తీసు పోని బయటకి వెళ్తా ఉంట
క్యాబ్ ఇట్టుకుంటు డు దష్టి కట్టుకుంటాడు ఏమైన్నా పనికి నాలుగు రోజుల ఎండాకాలం సీజన్ కాబట్టి ఎవరు తింటారండి పెళ్ళిళ్ళ టైమ్ లోనే బాగా పోతాయి
అవునవుని అవును ఇప్పుడు ఈ నాలుగు రోజులే ఉన్నాయి పెళ్ళళ్ళలు మళ్ళ ఇప్పుడు మకి ఉగాది వచ్చిందంట ఇక పెళ్ళళ్ళ ఇడుండవు కదండి
లేవు లేవు
సారి ఎండలు కూడా మరి బాగున్నాయి చూసుకొని చేయాలి కదా ఏదైనా మన ఆరోగ్యం కూడా చూసుకోవాలి వాతావరణం తగ్గట్టు
నా ఆరోగ్యమేనండి ఆరోగ్ ఏ మంచిగుంటది ఏ బావున్
తా ఇంకేం చేస్తూ ఉంటారండి మీరు
ఈమ ఇగ కాలు ఇంట్లో మాత్రం ఇయ ఇంట్లో మా సార్ కు కొంచెం హెల్ప్ గా ఏదైనా పని చేస్తాను నేను
అవునా
నాందీయడం కట్టివ్వడము ఏ చిన్న చిన్న పరు నాకు సాధ్యమైనంత వరకు చిన్న చిన్న హెల్ప్ చేస్తాను ఇంట్లా పిల్లలను చూసుకుంటాను ఇంటి పనులు వంట పనులు వ ఓకే
ఆ మాకు కూడా ఇక్కడ వాతావరణం అంతా వేడిగుంది బయటికి పియేటట్టు లేదు ఇట్లా ఎండా మన కండ్లకు ఇట్లా చిముక్కుమని కొడతానయి ఆ తట్టుకోలేకపోతానాం బయట
కళ్లు మండిపో
ఆ మనం అంటే ఇప్పుడు ఇంట్లున్నాం కాబట్టి ఈ ఇగ ఫ్యాన్ కిందో కూలర్ కిందో మనం ఉంటున్నాం కాని ఇగ మగవాళ్ళ అయితే బయటికి ఓంది కాదు పని లేంది ఇగ నడవదు కదా ఆ ఎంండకు వా అదే అందుకని ఆ ఎ వేరంత వాళ్ళకే చూ పెడతాను వాళ్ళ గురించే చూసుడు తప్ప మనం ఏమిన్నది ఇంట్లో ఉండేటంలో
వాళ్ళ అతనే వాళ్ళను మంచిగా అది జ్యూసా లేకతే పెరుగు చల్ల మ్రీగన ఏదన్నా చేసియడం గంట గంటకు ఒక్కసారి లేకుంటే మధ్యాహ్నం ఏమన్నా లంచ్ కు బా లంచ్ తినే ముందు పెరుగు
మ్మ్ అట్లాంటి ఏసె యాల్ సస్తాంది ఈ ఏండకు కానీ మాకు మూ రోజులు అం టే ఇప్పుడు ఉగాది అంటే ఉగాదికి రెండు రోళ్ ముందు వర్షాలు ఉన్నయ్ అన్నరు గానీ నిన్న మొన్న వాతావరణం కొంచెం చల్లచల్లగానే ఉనిపిచింది.
కొన్ని ప్రాంతాలలో ఉన్నాయ ట వాతవర
ఆ మళ్ళా ఈ రోజు మళ్ళీ ఎక్కువ డిగ్రీలకు వచ్చింది, అయినా కూడా ఈ మార్చి నెలనే ఫార్టీ డిగ్రీల పైన ఉంటే ఇంకా ఏప్రిల్ మే ఇదంతా ఎట్లుంటందో ఏమో మనకి
తట్టుకోలేకపోతామండి
అదే కష్టంగుంది మనము పిల్లలైనా ఎవ్వరైనా ఇబ్బంది పడు
మళ్లీ ఎనిమిది కాంగానే అడుగు బయట పెట్టలేక పోతాంము ఏఫ్రిల్ నెల్లలోన ఐతే ఇప్ ఇప్పుడు కొట్టే ఏండల్ జూస్ తే ఏప్రిల్లో గూడా ఆ బయటికి వెళ్ళే ఛాన్స్ లేకుంటూ ఉన్నది ఎందుకంటే పిల్లలకు కూడా చుట్టీలస్ తేగా వన్ టైమ్ స్కూల్
ఇప్పుడు వాళ్ టైం స్కూల్ అయితే పిల్లలకు పనిన్నరకె ఎస్తరు
వన్ ఎంటలో ప్రభావం తోటే కదా వన్ టైమ్ స్కూల్ వె
కానీ అట్లా పెట్టడం మె మో కానీ పిల్లలు అన్ మధ్యాహ్నం కరెక్ట్ పన్నెండున్నర ఒంటి గంటకి రావడం వల్ల వాళ్ళకి ఎండ దెబ్బ కొడతలేదన్న న్ ఎ ఏదగ్గరున్న పిల్లలు అంటే తీసుకొచ్చుకుంటారు కాని ఇప్పుడు బస్సులల్లా దూరం వెళ్ళే పిల్లలకు ఆ బస్సు వేడి రోడ్డు మీద వేడి ఒక గంట జర్నీయేష్ ఆ వాళ్ళకే దెబ్బకొడతాది వన్ టైమ్ స్కూల్ అంటనం గాని వాళ్ళకే ఇబ్బంది అవుతాను పిల్లలకు అట్ల ఎందుకంటే మనకు పక్కకుంటేనేమో ఐదు నిమిషాలు తీసుకొచ్చుకొని ఇంట్లో ఉంటారు అట్లా కాదు కదా ఇప్పుడు కొన్ని స్కూల్ అన్ని దూర దూరాన్నే ఉన్ హాఫ్ అన్ అవర్ జర్నీ పడుతుంది పిల్లలకు వన్ అవర్ పడుతుంది ఎండ తీవ్రత ఎక్కువ ఉంటది మన
వాళ్ళొచ్చేసరి వాళ్ళ వచ్చేసరికి ఆ ప్రయాణం చేసరికి ఎనన్ త్త వాల్లెం మీందికి వోతాంది పిల్లల మీదికి
వాళ్ళే డిహైడ్రేషన్ అవుతున్నారు పిల్లలు వన్ టైమ్ స్కూల్ అంటారు కానీ అది పెద్ద బెటర్ ఏం కాదండి పిల్లలలకు అసలు ఫుల్ టైం పెట్టి ఈవినింగ్ నాలుగు గంటలకు పంపిస్తే కొంచెం చల్ల వాతావరణం ఉంటుంది
ఫుడ్ సరిగా ఉండది నీళ్ళు
సరిగా ఉండ అవునం అవునండి అదే ఇబ్బంది పిల్లలతోనే ఎండాకాలం అంతా అలా అదే ఉన్నట్టున్నది ఇంకా హాఫ్ డే స్కూల్లు మనకి ట్వంటీ కో ట్వంటీ వన్ నుంచో స్టార్ట్ అయితాయి అన్నారు ఇంకా అప్పుడు ఇంకెక్కువ చూసుకోవాలి పిల్లల్ని
అక్షరాబాద్ దాతారా అండి మీ పిల్లలు సమ్మర్ లో
స్తా నిమ్మ రసము మజ్జిగ ఇట్లాంటిది ఆపియాల్సి వస్తుంది ఎందుకంటే ఇక వాళ్ళకి వేడి చేస్తా ఉంటది హీట్ అవుతారు పిల్లలు కొంచెం స్కూల్లు దూరం కదా వాళ్ళు బస్సులలో వస్తా ఉంటారు ఆ ఎండంతా వాళ్ళ మీద పోతుంది
కీర దోసకాయలు అలా తింటారంాండి ఎండ ఒక కాలం మీరు
ఇస్తామండి ఇప్పుడు మార్కెట్ క వెళ్తాం కదా ఇ ఇప్పుడు అవే సీజన్ కదా కీరో దోశ మన కర్బూజ అవి బాగా వాటర్ మిలన్వి పుచ్చకాయలు వస్తాయి కదా అవి తెచ్చుకొని ఏమైనా వాటర్ ఫుడ్ తీసుకుంటే పిల్లలకి ఏమైనా యూజ్ అవుతంది ఇప్పుడు ఏం తినాలన్నా తినలేరు ఈ ఎండకు
లిక్విడ్లు బాగా తాగాలండి
అవునండి ధన్యవాదాలండి మీ విలువైన సమయా నాకు వచ్చినందుకు
థ్యాంక్ యూ అండి